బావున్నారండి
హలో
హలో ఇనబడుతుందండి నా వాయిసు
హలో
హలో ఇనబడుతుందా అండి
హలో
హలో ఇనబడత్ హలో హలో
హలో
హలో అండి మా వాయిస్ ఇనబడుతుంద
హలో హలో హలో హలో
హలో
హాలో
హలో అండి నా వాయిస్ వినబడుతుందా హలో
హలో
వినపడుతుందా నా వాయిస్ హలో
హలో ఇనిపిస్తుందా అండి వినిపిస్తుందండి. మీ లేదండి ఇప్పటిదాకా వినబడ లేదు ఇప్పుడు ఇనిపిస్తుందండి
లేదండి నెట్వర్క్ ఇస్యూ అనుకుంటా ఇప్పుడు అయితే క్లారిటీగా ఇనిపిస్తుంది.
ఆ అవునండి
అవునండి ఇప్పుడు క్లారిటీ ఉందండి నేమ్ ఇవ నావయిసు మీకి
హ్మ్ ఇప్పుడు క్లారిటీగా ఉందండి ఏం చేస్తున్నారండి
మేమేం చేయలేదండి మీ ఊర్లో ఏ పండగ స్పెషల్ అండి
మా ఊర్లో ఉగాది పండగ బాగా జరుప్ కుంటామండి మా ఊర్లో
అవునా అండ్
హ్మ్ మీ ఊ ఊర్లో ఏ పండగ జరుపుకుంటారండి
వినాయక చవితి చాలా గ్రాండ్ గా చేస్తామండి మేము
హ్మ్ అవునండి
మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు కంటిన్యూస్ పెడతాం కదండి ఫస్ట్ మనము ఇంటింటికి వెళ్ళలి చందా వాసులు వసూలు చేస్తామండి
ఓ అవునాండి ఎంత ఇస్తారు అండి చంద
చందా వచ్చేసి నార్మల్ ఒకరు దగ్గర ఐదు వందలు ఫస్ట్ అడుగుతామండి వాళ్ళ స్థోమత తగ్గట్టుగా వాళ్ళు కొంతమంది ఇస్తారు ఇంకా కొంతమంది వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళు కొంతమంది ఎక్కువనే ఇంకా మేము మేమంతా గ్యాంగ్ చేసు నీ మేమంతా యూత్ అంతా ఉంటాం కదండి ఆ మేమంతా ఎవరి దగ్గర రెండు వేలు తీసుకు అందరూ అట్లా మంచిగా డబ్బులు వేసుకొని
అవునులేండి
పెద్ద విగ్రహం తెచ్చి
ఆ
మా ఊర్లో అంతా బాగా ముందుగా అంత డెకరేషన్ ఒక టెంట్ వేసి గుడి ముందు అది అవునండి కంటిన్యూ గా అది త్రీ డేస్ ఉంటుంది కదండి
ఉ అవును మూడు రోజులు ఏం చేస్తారండి
అదే అండి ఫస్ట్
క్లియర్ గా రావటం లేదు చెప్పు ఆ అవునులేండి
ఫస్ట్ రోజు కూర్చోబెట్టి దేవుని ఆ రోజు పూజ పూజా మిగతావని పిండి వంటలు అవన్నీ దేవుడు దగ్గర పెట్టి
అవునులేండి
ఆ ఆ రోజ అంతా ఇంకా మొత్తం పూజనే ఉంటాదండి పొద్దునుంచి సాయంత్రం వరకు
ఫస్ట్ రోజ అండి అ
అవునవునండి
హ తర్వాత సెకండ్ రోజు
సెకండ్ రోజు వచ్చేసి ఇంకా ఆ రోజు కూడా పొద్దున్న పూజ చేసి మళ్ళా దేవునికి అలంకారాలీ చేసి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అలా ఆ గ్రామంలో ఉండే ప్రజలందరికీ భోజనాలు పెడుతూ అట్లా అయిపోతుందండి ఇంకా మూడో రోజు వచ్చేసి మొత్తం ఫుల్ గ్రాండ్గా ఆ రోజు భోజనాల్లో మంచి వచ్చి వంటకాలన్నీ చేసి
ఆ అందరికి ప పెడతారండి మీ ఊరు మొత్తానికి
అవునవునండి మేమ అంతా డబ్బులు వేసుకుాం కదండి దానికోసం సపరేట్గా ఆ అక్క తీసుకొని ఆ ఊరంత పెడతామండి మళ్ళా నిమజ్జనం వచ్చేసి ఇంకా డ్రమ్స్ తీసుకొచ్చి అది పొద్దున్న పెడతామండి మళ్ళీ దేవు ఉంది నిమజ్జనం అంతా అయిపోయినా కూడా మళ్ళీ పెడతామండి
అవునులేండి
ఆ మళ్ళీ ఇంకా నిమజ్జనం చేసేటప్పుడు మనం నార్మల్గా ఊరేగింపు చేస్తాం కదండి
అవును అవుంది అండి
ఊరేగింపు చేస్తున్నప్పుడు మంచి వచ్చి పాటలు పెట్టుకొని సులు అవన్నీ పెట్టుకొని పులు జ పెట్టుకొని ఊరంతా తిరిగేసి ఎ క్కరే
బాగా గ్రాండ్ గా జరుపుతార అనుకుంటా అండి అయితే మీ ఊర్లో
వినాయక చవితి అంటేనే గ్రాండ్ గా దిరుతాండి మాఊల్లో మీ వల ఎట్లా జరుగుతారండి
మా ఊ ఉగాది మా ఊర్లో కూడా చాలా గ్రాండ్గా దరుపుతారండి మొత్తం రెండు రోజుల పడుగ అండి మా ఊర్లో రెండు రోజుల పడుగ ఫస్ట్ మొదటి రోజు పొద్దున నిన్ వచ్చి అంత పూజలు చేసు ఏం ఇంకా పా స్ట్వీట్ చేసుకుంటామండి ఆ రోజు
ఆ అంటే పొద్దున్నే స్వీట్ చేసుకుంటారా
ం పొద్దునే చేసుకొని తర్వాత ఇంకా సాయంత్రం అవ్వంగానే ఈ డ్రమ్స్ కొట్టే ఎ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళంతా వచ్చి డ్రమ్స్ కొట్టి కొద్ది అవునండి అండి వాళ్ళతో డ్రమ్స్ కొట్టించిి అంత జనాలు ఎగిరేది అంత డ్యాన్సులు చేసేది అంత ఉంటుందండి చాలా గ్రాండ్ గా ఉంటుంది అప్పుడంతా ఆ తర్వాత త్త మళ్ళీ పొద్దున్న తెల్లవారుజామున మూడు గంటలకి ఒక దూర ప్రదేశం అంటే మా ఊరు బయటి ప్రదేశంలోకి పోయి అక్కడ వంక ఉంటుందండి ఆహా గుడేమి లేదండి జస్ట్ వంక లైక్ కాలువ మాదిరి ఉంటుందండి ఆ నీళ్ళు ఉండవండి దాంట్లో అదే అదే నీళ్ళు ఉండవండి దాంట్లో ఆ టైంలో పోయి అక్కడ కొద్దిగా గుంత తవ్వేసి దేవుడి సామాన్లు ఇక్కడ గుడి దగ్గర నుంచే ఆ గుడి దగ్గర నుంచి మో పోతారండి పూజారి ఉంటారు కదండి ఆ పూజారి ఆ మూడు గంటలకు స్టార్ట్ అయినప్పుడు అక్కడికి పోయేసరికి నాలుగున్నర ఐదయిదండి అక్కడి పోయి ఆ దా పూజ సామాన్లు అన్నీ దేవుడి సామాన్లు ఆ గుంతలో పెట్టేసి పూజ చేస్తారండి ఆ పూజ ఒక అర్ధ అరగంట అలా చేస్త సరే అండి
అవునవునండి
పూజ చేసిన తర్వాత ఆ కొద్దిసేపటి తర్వాత దేవుడు పూజారి లో వస్తడి
అవునండి ఈ గ్రామాల్లో అంతే ఈ విధ విధంగానే చేస్తూ ఉంటారండి దేవుడు మంచి మంచి మంచి రూపంలో
ఆ మనిషి మనుషుల్లోకి వచ్చాడు అనేసి అలా పూజారిలోకి పూజారి ఉంట అండి అరగంట పూజ చేసిన తర్వాత ఆ పూజారిలోకి వచ్చాడనేసి ఇంకా అప్పుడు ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతామండి గుడి దగ్గరికి
ఆ గుడిదగ రిటర్న్ అంటే ఎంత ఎంత దూరం ఉంటదండి
ఆ దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్ లు ఉంటుందండి దగ్గరే అండి రెండు కిలోమీటర్ అదే రెండు కిలోమీటర్లు అండి ఆ అలా ఇంకా రెండు కిలోమీటర్లు వచ్చే దారిలో మన ఆడియన్స్ ఉంటారు కదండి జనాలు ఊరి జనాలు వాళ్ళంతా చిందులు వేస్తూ చిందులు వేస్తూ దేవుడిని ఆనందపరచడానికి ఆ దేవుడు దేవుడు రాజస్ల అందుకుంటూ దేవుడిని ఆనంద అలా ఆ దేవుడి కోసం అంతగా డ్యాన్స్ చేయడం అలాంటివన్నీ చేసుకుంటా వస్తామండి అలా అవు చాల గ్రాండ్ గాజరుగుతుందండి అసలు మా ఊర్లో పెద్ద పండుగ అండి అది ఆ అంటే అది ఒక సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం చేయమండి నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ సంవత్సరం మాత్రమే అవునండి అలా సంవత్సరం వదిలి సంవత్సరం చేస్తాం కాబట్టి చాలా గ్రాండ్ గా జరుపుతామండి
అవునవును లేండి చాలా అద్భుతంగా ఉంది మీరు మీరు చెప్పే విధానమే ఇట్ందంటే ఇంకా అది డైరెక్ట్ గా చూస్తే
అయ్యో మీరు డైరెక్ట్ గా ఒకసారి మా ఊరికి వచ్చి చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు చూ చూ చూడ్డానికి కనువిందుగా ఉంటుంది ఆ ఐ ఖచ్చితంగా రావాలండి మా ఊరికి మీరు ఎప్పుడైనా వస్తే మీరు
నేను ఇట్లా విషయాల్లో దే వస్తా అండి గ్యారన్ టి ఇగ ఆయ్ అంటే నాకి చానా దైవ భక్తి ఎక్కువండి కో
అవునవునండి అది మాటలోనే తెలుస్తుందండి
అవునండి నేను ఎప్పుడు దైవాన్ని తపిస్తూనే ఉంటా అండి
అవునవునండి మీరు వినాయక చవితి చేస్తార న్నప్పుడే అర్థమైందండి ఆ ప్రహ్లాదుడు తెలుస అండి నాకు
ఆ ప్రహ్లాదుడు అమితమైన భక్తుడు శ్రీకృష్ణుడికి
అవును ఆ ఔను అవునండి
ఆ అట్లా నేను అన్ని దేవుళ్ళకి అమితమైన భక్తుడ్ని అని నేను అనుకుంటున్నా అండి
ఆ అవునండి మీరు అలాంటి అలాంటి భక్తి కలిగి ఉన్నట్టు అన్
అవునవునండి నాకెందుకో ఇష్టమండి అట్లా ఉండడం
ఆహా అవునా అండి ఎప్పుడు నుంచి ఇలా ఉంటున్నారండి మీరు
నేను నా ఈ అలవాటు మొత్ త్తం పుట్టుక నుంచే వచ్చిందన్ డి అని మా ఇంట్లో వాళ్ళు చెప్ తుంటారు
అవునులేండి పుట్టుకతి నుంచి అప్పుడు చిన్నప్పుటి నుంచి
అదండి దైవభక్తి అనేది చిన్నప్పడి నుంచి నా మనసులో
అవునవును అంతేలేండి కొంతమందికి చిన్నప్పటి నుంచే అలా ఉండిపోతుందిలేండి
అవునండి దాష్ బా ప్రహల్లాదుడు అంటేనే అదో తెలియని ఆనందం ఎందుకంటే ప్రహ్లానాదుడుంత భక్తుడు నా జీవితంలో ఎక్కడ ఇ లేడి
నీ జీవితంలో అందరి జీవితంలో అండి ప్రహ్లాదే ఎంత భతుడు
ఆ ప్రహ్లాదని భక్తుడు ఆ భక్తికి అసలు కృష్ణుడే లొంగిపోయినాడంటే ఇంక అర్థం చేసుకోండి
శిస్తుడు తంగిపోయాడంటే ఎంత పెద్ద భక్తం
అవునండి చాలా ఆ అసలు ఆ సినిమా చూసి ప్రహ్లానాదన్ సినిమా నేను అసలు నేను మైమర్చిపోయా అండి
అవును అవునండి కొత్తగా రిలీజ్ అయినా సినిమా న్న
అవున అవునండి
ఆ అవునండి నేను కూడా చూసా చాలా అద్భుతంగా అనిపించింది అసలు డైరెక్ట్ చాలా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు
అవునవు థ్యాంక్ యూ అండి మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా అండి ఈ సమాచారం మొత్తం అది తెలియజేసినందు
చాలు చాలు ధన్యవాద అ మలాజ
ధన్యవాదుముల అండి
అేడి